ఏండి బాగున్నారా
హాయ్ అండి బాగున్నా అండి
తిన్నారా అండి
తింటున్నామండి
అవునా ఆ భోం చేసామండి ఏం ఏంటండి ఈ రోజు స్పెషలు
స్పెషల్ ఏం లేదండి మార్నింగ్ చపాతీ చేసాను మరి దాంట్లోకి కర్రీ బంగ లదుంప వండాను ఇంక మళ్ళీ కర్రీ ఎందు కని చెప్పి అదే కొంచెం ఎక్కువగా వండాను అంతే మధ్యాహ్నానికి హ్మ్ మీరు
మేము మార్నింగ్ పప్పు ఏమో వండామండి ఈరోజు టిఫిన్ ఏం వండుకోలేదండి ఈ రోజు ఎందుకంటే ఈరోజు మా వాళ్ళు ళ్ళు చేలోకి వెళ్ళిపోయారండి పొలంలోకి వెళ్ళిపోయారు ఆ వాళ్ళ కూలొల్లు వచ్చారండి ఒక ఆరు మంది వచ్చారు వాళ్ళక్కూడా వంట చేసేసాం పొద్దున్నే. అందుకని క్కువ వండేసింది అత్తమ్మ అదే తినేసాం ఇంక మార్నింగే
ఏం వండారండి
ఈ రోజు పప్పన్నం వండామండి పొద్దునేేమో మద్దానం కే అడుగుతున్నామండి రాత్రికి ఏమన్నా టిఫిన్ చేసుకుంటాం అంతే
టిఫిన్ చేత్తారా
ఆ మీరండి
మేమూ సాయంత్రానికి ఏదో ఏదో ఓటి చూడాలి నా పిల్లలు తింటారో తినరో మళ్ళీ కూర
హ్మ్ శ్రీరాం నవమి కదండి ఏమ్ ఏంటి రేపు ఎలా చేస్తారు మీ ఊర్లో
దగ్గర మొత్తం మంచి హడావిడిగా ఉంటది.
హ్మ్
అంటే మనం పొద్దున్న లేసి ఆ బాగా ఇటువైపు బాగానే చేస్తాం స్తా రండి అసలు గుడి అయితే అసలు ఖాళీ ఉండదు హ్మ్ అందరం ఇంక పొద్దున్ లెగ్స్ ఇంక అందరు హ్మ్
అక్కడికి వెళ్ళిపోత్
అయ్పోయి అక్కడికి వెళ్ళిపోతారు మే ఇంత పొద్దున్న మేనేజ్ చేసుకోలేం పొద్దున్నే లెగ్సి పిల్లల్తోనే ఏమో గమ్మునే ఏక్కడికైన వెళ్దామ్ అంటే అవ్వట్లేదు
అవ్వదు
హ్మ్
పిల్లల్ మావాళ్లి ఇప్ కూడా ఆడే
ఆ
మీరు వెళ్తారా మరి పొద్దున్నే
ఆ వెళ్తామండి పొద్దునే వెళ్ళిపోతాం స్నానాలన్నీ చేసేసి
హ్మ్
అ ఇప్పుడే బోన్
గుడి దగ్గరేనా మాకెక్కడ భోజనాలు ఉండవ్ కానీ
ఆ గుడిగన్నే
ఉం
ఇంకె
మీకు వాయిస్ కట్ అవుతుందా
భోజనం ఇప్పుడు బానే ఉందండి
ఆహా ఇక్కడ గుడి దగ్గర పెట్ ఆ నాకు వాయిస్ కట్ అయిపో తుంది
అదే అదే అండి మీది క్లారిటీగుందండి
ఆహా ఉ
నండి ఏ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి ప్లాన్ చేసుకో
లేదండి అంటే వెళ్తే రాజమండ్రి వెళ్తాము మా సిస్టర్ వాళ్ళు వస్తారు అనుకున్నాము కానీ మా సిస్టర్ రాదంట ఈసారికి హలో హలో హలో హలో వాయిసు వినిపిస్తుందండి మీ వాయిసు అయితే వినిపిస్తలేదు హలో హలో హలో సిగ్నల్ లేదంట అనుకుంటా మీకు మీ వాయిస్ అసలు వినిపిస్తులేదు నాకు హలో హలో హలో